లో
ఆ అక్క
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది అక్క ఏం చేత్తనావ్ అక్క
ఏం లేదు ఇదిగో మా అబ్బాయి టీవీ పెట్టిండు వద్దు సౌండ్ తగ్గించంటే తగ్గించట్లేదు పొద్దటి నుంచి గేమ్స్ యే చూస్ తున్నాడు రాసుకోమంటే గేమ్సే చూస్తున్నాడు కార్టూన్స్
అదే అదే ఇగ పిల్లలు ఇంటి కాడ ఉంటే ఇదే పని అక్క టీవీ సెల్ల్ ఇవి రెండు తప్ప వేరే లోకాలే తెల్వట్లే పిల్లలకి
అదే సెలవు ఇస్తే ఇట్లనే చేస్తాన్రురా వీళ్ళు వినట్లే
అస్సలే వినరు
ఆ రాసుకొరా నా బాబు అంటే అయ్యో కాసేపు టీవీ చూసినాంక రాసుకుంటా మమ్మీ అని పొద్దుట్నుండి టీవీ చూస్తాండు
అవును అదే చేత్తా ల్లు మళ్ళా గదిరిచ్చి పెడితే ఏడుపులు ఏమన్నా బెదిరిస్తే
వాళ్ళు అలుగుతున్నారు అ పెద్ పెద్దవాళ్ళలాగా అలుగుతాండు మా అబ్బాయి అయితే ఏ మళ్ళీ పిల్చ్ పిలిచే వరకు మాట్లాడతలేడు ఏ ఆ ఇప్పుడే ఇప్పుడే పన్నెండు సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలకి అట్లా అలుగుతున్నాడు ఇంగ పెద్దగైన తర్వాత అసలు మనలకి న నన్ను కేర్ చేస్తాడో చేయడో
అబ్బో మా అబ్బాయి అలగడు గాని అమ్మాయి అలుగుద్ది మా అమ్మాయి కూడా మస్తు అలుగుద్ది ఇగ కండ్ల నుంచి ఇట్లా వస్తాయి ఒక్క మాట అనంగానే వచ్చి ఇగ అలిగి మన మీద కొద్దిసేపటి దాకా మాట్లాడదు
నేను టీవీ బంద్ చేయ్యంటే నన్ను గట్టిగా చూస్తాండు ఇప్పుడు. కల్లు కండ్లు పెట్టి గట్టిగా చూస్ కనీ అలుగుతడు, నేను బతిమిలాడే వరకు అలిగిన తర్వాత, మళ్ళీ లాస్ట్ స్టుకి పట్టించుకోకుండా ఉంటే, మళ్ళీ కాంప్రమైజ్ అయితడు.
అబ్బా
ఆ మమ్మీ పాల్పోయవా, మమ్మీ అన్న పిలుస్తాంటడు మళ్ళీ.
ఏ క్లాస్ అక్కిప్పుడు? సెవెంత్, మావోన్ తోటోడే మావోడు గుడ సెవెంత్
అవునప్పుడు సేమ్ గదా వీళ్ళిద్దరు సమ్మర్ లో కన్న, ఏప్రిల్ నైన్త్ కే మా అబ్బాయి.
ఉమ్
అ మీ అమ్మ అన్నదా అప్పుడు మా మనమడు గుడా ఏప్రిల్ నైన్త్కే పుట్టిండు అని అన్నది. అంటే సేమ్ ఏజేనా అంటది
ఆ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ కు పుట్టిండు రెండు వేల పద్నాలుగు
ఆ ఈయినా రెండు వేల పద్నాలుగు నైన్త్ కి
అదే ఉమ్
అంటది సేమ్ ఏజ్, సేమ్ సేమ్ ఏజ్ ఏ క్లాస్ అని అడి అడిగింది మొన్న.
సేవెంత్ ఏ స్కూల్ అక్క?
ఉవిస్ సెయింట్ ఆంథోనీ స్కూల్
సెయింట్ ఆంథోనీ కి పంపిల్లా, బావుంటదా అక్క చదువు అక్కడ?
బానే ఉంటది, అందులోనే నర్సరీ నుండి అందులోనే జాయిన్ చేషినం.
ఉమ్
ఇగ మధ్యలో మాకు చేంజ్ జేయలేదు, అందులో తెలిసిన సార్ వాళ్ళు ఉన్నరు, ఇంకా బాగా పరిచయం అయిపోయిళ్ళు మళ్ళ ఈ అబ్బాయి గుడ ఫ్రెండ్స్ తెలిపి బాగా పరిచయం అయిపోయిళ్ళు ఇగ మళ్లీ వేరే స్కూల్ల ఏస్తే కొత్తగ పరిచయం ఉంటది, కొత్త టీచర్స్ అట్లా అలవాటు కావడానికి ఇంకా వన్ ఇయర్ పడతది గదా. నీ ఏయాలేదిగ అందులోనే అందులోనే టెన్త్ వరకు అందులోనే, అయినా స్కూల్స్ సు మార్పించొద్దురా మార్ పిస్తే వాళ్ళకు చె చేంజ్ అయతాంటే అంతా కొత్త కొత్తగ అనిపిస్తాంటది. ఇగ ముకేష్ స్కూల్లో ఉండేదంట అంతా వాతావరణం అంత, వాతావరణం అంతా అలవాటు పడిపోతరు. టీచర్స్ కలవాటు పడిపోతరు, మా ఫ్రెండ్స్ కి అలవాటు పడిపోతరు. వాయ్ ఆ స్కూల్ బావుందని దాంట్లో ఏస్తరు కొందరు, ఇది బావుందని ఇంకో దాంట్లో ఏస్తరు నెలకడగా చదివించరు ఎవరన్న ఒచ్చి అడగనరే ఈ స్కూల్ బావుంటదట, అందులోకి పోతమని పంపిస్తరు. ఆయి అట్ల ఎందుకురా అవసరమా, ఈ పిల్లలకు అంత కొత్త కొత్తగుంటది.
ఉమ్
అందులోనే ఉంటరు, ఏం జేస్తున్నరు?
ఆ అక్కా?
ఏం చేస్తాన్లు
ఏం లేదక్క షాప్ లోనే ఉన్న
అవునా
షాప్ లోనే ఉన్నా ఇ అ
షాప్ అంటే ఈరోజు హాలిడే లేదా
ఏ అదే అదేం లేదక్క అంటే నెలలో ఒక రెండు మూడు రోజులు పెట్టుకోవచ్చు
మూడు రోజులు పెట్టకున్నా మూడు రోజులు పెట్టుకుంటే కట్ చేస్తారా మనీ
ఆహా లేదు వాటికి ఏం లేదు మూడు రోజుల కంటే ఎక్కువైతే కట్ జేత్తడు
డి ఇప్పుడు అర్జెంట్ అంటే అర్జెంట్ అంటే పంపిస్తరా
పంపిస్తాడు కాపోతే మూడు రోజులు దాటితే కడు చేసుకుంటాడు ఆ నెలలో మూడు రోజులు దాడితే
రోజుల కంటా ఎక్కువ వాడితే కట్ చేసుకుంటాడు మనీ ఇగ మనం అత్యవసరానికే యూజ్ చేసుకోవాలి ఇగ
ఆ అంతే చేతక్క నేను
అట్ల చేసుకోవాలి ఎందుకంటే అవసరం లేనప్పుడు పెట్టుకోవడం ఎందుకు చిన్న దానికి పెద్ద దానికి పెట్ చిన్న వాటికి పెట్టుకోవడం ఎందుకు
అవును అంతే అంతే చేస్తాక్క నేను కూడా
ఆ అర్థం చేసుకోవాలి పిల్లల శబ్దం లేదేందీ ఇంట్లో
నేను షాప్ లోనే ఉన్నాగాక్క
పిల్లలు అక్కడే ఉన్నారు కదా
ఆ పిల్లలు ఆ పాప హాస్టల్ కి ఎళ్ళింది
ఆ తీసుకొచ్చుకుంటవు కదా నువ్వు
ఏ లేదక్క ఒక్క రోజు పాప వచ్చింది ఆ హాస్టల్ పోతాను క మమ్మీ నీతోటి కానీ అట్లా రెండు మూడు రోజులు ఒచ్చింది అంతే
ఏదు తీసుకొచ్చుకుంటే ఇక్కడ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా నీ షాప్ అయిపోయేంతలా ఇక్కడ ఉండి మళ్ళా ఈవినింగ్ తీసుకెళ్తే అయిపోతది కదా సెలవు ఉన్న రోజు ఎట్లాగో రోజు స్కూల్ కెళ్తది కదా
ఏ లేదక్క లేదు పిల్లల కి అమ్మ షాప్ తీసుకుంటది ఇడమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం ఇబ్బంది ఆ చిన్న రూమ్లా వాళ్ళకి
ఎ ఎడ్ సైడ్ ఉంటున్నారు వాళ్ళు అమ్మ వాళ్ళు ఎడ్ సైడ్ ఉంటున్నారు అప్పుడు పెద్ద రూం లో ఉండే
అక్కడే అక్కడే ఇటు మన కెనరా బ్యాంక్ దిక్కుంటాళ్లు
ఆ బ్యాంక్ సైడా అందరు కలిపా మీ అన్నయ వాళ్ళు అందరు కలిపా
ఆహా ఆ అన్నయ్య వాళ్ళు గిట్లా వేరే వేరే లేదు రా పెసిరిపప్పు ఆ అమ్మ వాళ్ళు అ వేరు అన్న తమ్ముడు వేరు ఎవరిది వాళ్ళు
అమ్మా నాన్న సపరేట్ ఉంటున్నారు
ఆ
షాప్ మంచిగ నడుస్తాందా అమ్మది
ఆ నడుస్తాందాక్క
బస్టాండ్ దగ్గెర ఏ కదా బానే నడుస్తాంది
ఆ పర్లేదు ఇగ కాకపోతే అమ్మకి చేతన అవ్వట్లేదు ఓ రోజు తీస్తది ఓ రోజు బంజెస్తది
ఆ మేము ఒకసారి బస్సు దిగగానే వెళ్ళినం బస్ స్టాండ్ దగ్గరన్నే కదా మంచిగానే అమ్ముడు పోతున్నాయి అప్పుడు సమ్మర్ లో అయితే కొబ్బరి బొండాలు మంచిగా పోయినాయి
ఆ ఆ పోతాయక్క కొంచెం పర్లేదు చాల మంది
చాలా మంది ఎప్పుడు చూసినా షాప్ ముందు జనాలు ఎండాకాలం కదా కొబ్బరి బొండాల కోస్ సం లైన్ కడుతూనే ఉన్నారు ఎండాకాలంలో
ఆ అదేక్క ఏమో నడుస్తోంది కానీ అమ్మకి చేతనయత లేదని బంద్ చేస్తా తీయను అంటది కాని ఇగ మేమే కొన్ని రోజులు ఇగ తర్వాత ఆయిన ఇప్పుడు ఏంది ఇప్పుడే బంద్ జెస్తే ఎట్లమ్మా కొంచెం ఇంకోన్ని నాలు రెండు రోజులుల అన్నా ఒక నాలుగేంళ్ల అన్నా చే తర్వాత ఏది ఎట్లా అయితె అట్లా అయి నేను చేత్త బందేత్తే నన్నే చూత్తది చానవరకి చాతనయిత లేదు
అ మీ నాన్నని కూర్చోబెట్టి రాదండరా మీ అమ్మకు చాత కాకుంటే నాన్న కూర్చ
నా నాన వేరే వర్క్ ఎళ్తాండు నానా ఇట్లా వైండింగ్ దాంట్లోకి పోతాండు
ఇం ఇంట్లో డబ్బులు ఇస్తాండా అమ్మకి
ఆ సగమిత్తాడు సగం ఉంచుకుంటాడు ఆయన మనకి ఎనకటి నుంచి తెలవందా
అవును ఇస్తే బాగుండ కదా పాపం ఆ రెంట్ కట్టుకోవడానికి దానికి దీనికి యూజయిది ఇప్పుడ ఆయన కరెక్ట్ గా పని చేసి డబ్బులు ఇచ్చేదుంటే ఆమె షాప్ పెట్టుకునే అవసరమే ఉండేది కాదు కదా
అవును
ఇవ్వకనే ఆమె మస్ కష్టపడ్డదిరా మీ అమ్మ అయితే చానా చాన కష్టపడ్డది పాపం బాధపడేది ఇట్లా చేస్తాండు అట్లా చేస్తాండు మా ఆయన అని మస్తు బాధపడేది
ఆ
ఇగ డ్రింక్ కూడా ఎశేది కదా మీ నాన
ఆ అక్క
డ్రింకు కూడా వేసే వాళ్ళు కదా
ఆ వేస్తాడు అక్కడ డ్రింక్ కూడా వేతాడు డ్రింక్ ఎందుకు ఎడు డ్రింక్ కూడా వేతాడు
వేసేది డబ్బులు ఇయట్లేదు అని బాధపడేది పాపం కానీ షాపు మంచిగా మీ మమ్మీ తెలివితో పెట్టుకుంది షాప్ లేక కష్టంగ్ ఉండు ఏమన్నా లోన్ తీసుకుందా
ఏ లేదక్క అప్పుడు నాయినమ్మ ఒక బర్రని ఇస్తే దాన్ని అప్పుడు అమ్ముకొని ఆ డబ్బుల తోడ పెట్టుకుంది
ఆ సొంతగనే పెట్టుకుంది ఎవరు పెట్టించలే
ఆ లేదు లేదు ఎవరు పెట్టిండు అమ్మ సొంతంగా పెట్టుకుందక్క
షాప్ మీద లోన్స్ ఇస్తున్నారు తీసుకు పెట్టుకుందా
ఏంటి
షాప్ మీద
ఏ అట్లాంటి లోన్స్ ఏం లేవు అక్క ఏం లోన్లు లేవు
ఇప్పుడు అమ్మ గ్రూప్లో ఉన్నద అమ్మ
అమ్మ
గ్రూప్ లో ఉందా
ఆ లేదక్క నేను అదే గ్రూపు లో అమ్మా గ్రూపు లో ఎక్కడ అప్పుడు పోయినకట్ట ఉండేది మా పెళ్ళ అయినప్పుడు మా పెళ్లి కంటే కొంచెం ముందు ఉన్నాది
మరి ఇప్పుడూ పెట్టొచ్చు గదరా గ్రూప్ లో లేని వాళ్ళు అంటే ఎవరు లేరు అందరు ఉన్నారు గ్రూ గ్రూప్ లో మనీ అవ్
ఏ ఉండమన్నా ఉండమన్నా ఉండమంటే ఇప్పుడు ఎందుకు ఉండుడు అంటా అంది కాకపోతే వదిన వాళ్ళు గిట్లా ఉంటరట వదిన ఉంటదట కానీ ఇక అమ్మ నేనేమి ఉంటా బి టాంటాంది
పెట్టొచ్చు అవసరం ఉన్నప్పుడు డబ్బులు తీసుకోవచ్చు బయట నుండి అప్పులు తెచ్చుకోవడం ఎందుకు ఐదు పది రూపాయల వడ్డీ చొప్పున మంచి ఇగ ఈ ఇందులో గ్రూపుల అయితే రూపాయి వడ్డితోని తీసుకోవచ్చు
డెబ్బై పైసలు ఎనభై పైసలే పడతయి గ్రూపులల్లో బ్యాంకు ది డెబ్బై ఎనభై పైసలు శ్రీనిధి రూపాయి పడతది వివాళది కూడా రూపాయి వడుతది వివాళది కూడా రూపాయి బడుతది అవును
అట్లా బెటర్ కదా తీసుకుంటే
ఇగ అప్పులంటే ఏం లేవు లే అక్క కాపోతే వాళ్ళు బతు చేతుల మీద గాన్ బతుకుతే గాని అన్న వాళ్ళు వదిలి జరిపిస్త అంటా అండు ఎవరన్నా ఉంటే చెప్పు ఈసారి కొత్త ఆవకాయలు ఉంటారైతే గ్రూపు
ఆ తయారైతున్నాయి చెప్తా నేను ఇంతకు ముందు జెప్పినా కదా చెప్తాగాని అప్పుడు నువ్వు అడిగినప్పుడు అప్పుడు స్టార్ట్ కాలేదు అప్పుడు
మరి ఇప్పుడు జెప్పితవ ఆధారుగ
చిన్నాయిననా పెద్దాయిననా
పెద్దోళ్ళు చిన్నామె ఆల్రెడీ వాళ్ళ అమ్మూళ్లింటి కాడ ఉంది పెద్దోళ్ళు
నాకు తెలిసినోళ్ళు కావాలంటే మరి శోభక్కుందన్నయ్య అడుగుతా అంటే అడుగురా అన్నాడు
ఆ ఉంటది నేను గ్రూప్ రెడీ అయినప్పుడు నేను జెప్తలే
చెప్పు చెప్పు మర్చిపోకు
ఆ చెప్తే నువ్వు అందులో పెట్టొచ్చు నేను చెప్పినప్పుడు వాళ్ళకి కాల్ చేసి చెప్తే అయిపోతది
అదే
సరేనా
ఆ సరే అక్క ఆమె ఆమె మర్ మరదలు వాళ్ళ అమ్మోలింటి కాడ ఉన్నది ఇగ అక్కడ పేరే కంటిన్యూ అవు తుంది అక్కడే ఉందామె ఈగ ఈ వదిన లేదు ఇక్కడ పెట్టాలని చూత్తాన్నా నాకాడ పెట్టమంటే ఒకరు ఊరోళ్ళకు ఒకరు కుదరదు కదా అక్కా
అవును
కుదరదు ఊమ్ నా ఖచ్చితంగా ఆ ఏ ఊర్లో ఉండేటోళ్ళకి ఆ ఊర్లకైతేనే చాన్సు ఇగ అందుకు
స్టార్ట్ అయినప్పుడు చెప్తాలే
చెప్పు చెప్పు మర్చిపోకు ఆ కొంచెం వాళ్ళకు ఎట్నైనా అట్నే మనకి ఏదన్నా డబ్బు అర్జెంట్గా అవసరమైతే బీబోలల్లో వాటిలల్లో దొరుకుతాయి కొంచెం
సరే రా చెప్తా లే
ఎక్కడ అసలు మీ మీటింగు ఎక్కడ జేస్తురు గ్రామ పంచాయతీ లోనా
అవును
సరే అక్క గ్రామ పంచాయతీ లోనే జరగొద్ది సరే అక్క సరే